ఆ వినిపిస్తుందా హాలో
ఆ వినిపిస్తుంది బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్న
ఏం కర్రీ
మాద చికెన్
చికెన్ తింటారా ఈ రోజు మీరు
ఈ రోజు వెనస్డే కదా తింటాం మేము
అవునా
ఆ తిన్నారా మీరు
అంటే ఇప్పుడు ఇది హనుమాన్ చాలీసా ఉన్నది కదా హనుమాన్ చాలీసా అ హనుమాలని వేసుకుంటారు
అవునవును కాని ఇగ తింటాం మేము మొక్కుతాం గాని అంతే ఇగ తింటాం ఇకడ
ఆహా
ఏం చేస్తున్నావ్ మరి ఇగ
ఏం లేదు టీవీ చూస్తున్నా అయితే ఇప్పుడే నివుస్ చూసానైతే ఇట్లా ఏంటి జాబ్ ఇస్తా అని చెప్పేసి ఇన్ని లక్షలు కట్టించుకొని ఇప్పుడు మోసం చేసి వెళ్లిపోయారంట
అయ్యో అవునా
ఆ పాపం జాబ్ లేక చాలా మంది చాలా కష్టం పడుతున్నారు అయితే ఇగ అలాంటి వాళ్లని ళ్లు మంచిగా పికప్ చేసుకోని మేము మీకు జాబ్ ఇస్తాం అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి మల మళ్లీ ఇగ ఫోన్లు స్విచ్ ఆఫ్ మళ్ళీ వాళ్ళది కాంటాక్ట్ లేదు ఏం లేదు
అవును ఇలాంటివి ఇప్పుడు చాలా వసు వస్తున్నా అంటే ఇగ వాళ్లు జాబ్ అనేసరికి వాళ్ళకి ఆశ పుడుతుంది ఇగ కొంచెం జాబ్ ఉంటే బాగుంటది కదా అని ఇగ వాళ్ళ ఎంత అనేసరికి అంత మనీ పే చేస్తున్నా ఎట్లా మా తర్వాత వచ్చేస్తది కదా జాబ్ లో జాయిన్ అయిన కానీ వాళ్ల అ అనుకొని చేసేసాను బాగా మోసాలు జరుగుతన్నాయి
అవును ఆ డబ్బులు పెట్టి కొనుక్కున్న జాబ్ ఎన్ని రోజులు కూడా ఉండదు మనం కష్టపడి తెచ్చుకుంటేనే అది ఎంత కష్టమైనా సరే తెచ్చుకుంటే దానికి ఒక ఫ్ లీతం ఉంటది
ఆ ఇంక అవు ఆయన ఇది కూడా కరెక్ట్ మన ఎంత జాబు తెచ్చుకున్నా కూడా దానికి కూడా అసలు ఎంతో కొంత ఆ పే చెయాలి అన్ని అన్నట్టు నేను విన్నాను
అవును విన్నా నేను కూడా అది కరెక్ట్ కాదు మనం కష్టపడి చదువుతేనే కదా అంత దూరం వెళ్తాం అప్పుడు కూడా మల్ల లంచం అది ఇది అంటే కరెక్ట్ కాదు అసలు అది
ఉమ్మ్ కానీ ఇక ఇప్పుడు అంతా మనీ పైసాతోనే కామది అన్నట్టు ఇప్పుడు ఏ చేసినా కూడా మనకు మనీ లేనింది ఏం చేయరున్నట్టు మనీ చూ మనీ ఉంటేనే మంచిగా చూస్తారు మనీ ఉంటేనే అని ఇగ
మన ఉంటేనే రెస్పెక్ట్ వాల్యూ మనకు
ఆ కాని అ మనీ ఎంతకాలం ఉంటది ఇప్పుడు వస్తుది తర్వాత ఇ పోతాది
అవును కానీ దానికోసమే ఇదంతా తంటాలు
తప్పదు కదా ఇగ తినాలా బతకాలి అంటే ఇక జా జాబ్ కావాలి మనీ కావాలి
హ్మ్ జాబ్ వచ్చే వరకు జాబ్ రావాలి రావాలి కూడ తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు ఆ వచ్చింది అనుకుంటాం
ప్రేజర్ అట్లు ఉంటది మరి కొన్ని జాబ్స్లలో
అవును ఇక అన్ని జాబ్స్ లో అట్లనే ఉంటది కాని ఇక మనం భరించి ఉండాల్సిందే ఇక
మీరు చేస్తున్నారా జాబ్ ఏమనా
లేదు ట్రై చేస్తున్నా
అవునా అంటే ఎలాంటి జాబ్స్ కి ట్రై చేస్తున్రు సాఫ్ట్వేర్ ఇట్లానా లే పుడు టీచింగ్ ఫీల్డ్ ఆ ఎట్లా
సాఫ్ట్వేరే ట్రై చేస్తున్నా చూడాలి మా ఫ్రెండ్ ఒక ఆమె చేస్తుంది కానీ చెప్ పింది నైన్ థర్టీకి వెళ్ళి సిక్స్ థర్టీకి రావాలి చాలా ప్రెషర్ ఉంటది అన్ని భరించాలి అని
వేరంటనే ప్రెషర్ అనిపిస్తుది అక్కడ ఉండి అలా చెప్పినట్టు చేయడం అంతా తనను కనిపిస్తది అసలు
చాలా స్ట్రెస్ ఉంటది ఇక పోవాలి రావాలి ఆఫీసే అవుతది ఇగ హాలిడేస్ ఉండవు ఏం ఉండవు రోజు పోయి రావాలి ఇగ తప్పదు
అందుకే అండి గవర్నమెంట్ జాబ్ బెస్ట్ అనిపిస్తది అసలు
అవుడు కానీ దానికి కూడా చాలా కష్టపడాలి ఒక ఫస్ట్ నుండే ల్యాండ్ ప్రిప్ ప్రిపేర్ చేేసుకొని దానికోసమే కష్టపడాలి బాగా
అవును దానికి కష్టపడితే కాని ఫలితం మంచిగా ఉంటు దా కష్టపడతే కష్ట కానీ అంటే ప్రైవేట్ జాబ్ల కంటే అది బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం టైం టు టైం వెళ్ళి రావచ్చు ఇప్పుడు టీచర్స్ టీచింగ్ ఫీల్డ్ అయితే మంచిగా నైన్ కి టెన్ కి స్టార్ట్ అవుతుంది మనం మంచిగా ఎయిట్కి వెళ్ళినా కూడా మళ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ కి అయిపోతది స్కూల్ మంచిగా
కూడా ఉన్నారు టీచర్ వాళ్ళు కూడా మంచిగా వెళ్తారు అన్ని హాలిడేస్ ఉంటాయి ఇప్పుడు ఆఫ్ డే స్కూల్స్ కదా అవి ఉంటాయి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అన్నీ ఉంటాయి మంచిగా టీచింగ్ ఫీల్డ్ ఏ బెస్ట్.
అసల్ టీచర్ జాబ్ అనేది బెస్ట్
అవును అన్ని విధాలుగా అన్ని కలిసోస్తది మంచిగా
కోవచ్చు అన్ని చేసుకోవచ్చు మనం అంటే మనం నిత్య విద్యార్థిగా ఉ రోజుకి ఎప్పుటికప్పుడు నేర్చుకున్నాట్టు కూడా ఉంటుది కొ
అవును మన స్టూడెంట్స్ నుండి కూడా మనం నేర్చుకోచ్చు మనకు తెలిసింది వాళ్ళకి చెప్పవచ్చు మంచిగా ఫోర్ ఓ క్లాక్ే ఇంటికి రావచ్చు
అవును
బాగుంటది అది స్కూల్ లైఫ్
ఆ
మీరు చేస్తున్నారా
నేను ప్రైవేట్ గాట్లా టీచింగ్ ఫీల్డ్ లోనే చేస్తున్నాంను ప్రైవేట్ గా చేస్తున్నా అంటే జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు ట్రై చేస్తున్నా ని ఇంకా మిస్ అవుతుంది అదిగా ఇక ప్రైవేట్ గా చెప్తున్నా స్కూల్లో
ఆహా మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం
నాకు సైన్స్ అంటే ఇష్టం అండి సైన్స్ అండ్ హిందీ
అవునావి ఎక్స్పరిమెంట్స్ ఉన్నాయి కదా అవి చేసారా మీరు
ఆ అవునండి పిల్లలకు చేసి చూపెట్టాలి కదండి ఇప్పుడు చూప పెడితేనే అన్ని అవుతాయి వాళ్ళు పిల్లలకు అర్థంవుతాయితే
లైవ్ లో చూపిస్తేనే వాళకు ఇట్లా గురు గుర్తు పెట్టుకొని మంచి
మంచిగా షార్ప్ ఉండి అట్లా క్వశ్చన్ అడిగిన ఏమడి వాళ్ళ మై ఇలా ఫిక్స్ అయిపోతాది అసలు ఆది చూడంగానే ఇట్లా మనం బుక్స్ చూసుకుంటూ ఇది ఇట్లా చేయి అట్లా చేయాల అని చెప్తే వాళ్ళకి అసలు అర్థం
వాళ్ళకు బట్టి పడుతున్నారు ఇప్పటి వాళ్ళకి కాని ఆ బట్టి సిస్టమ్ వల్ల అది మార్క్స్ కోసమే తప్ప వాళ్ళకు ఏము జ్ఞానం అనేది రా అదు
అవునండి ఇప్పుడు మార్క్స్ కోసమే ఎన్ని పెద్ద పెద్ద స్కూల్స్ కూడా మీరు చదవండి వస్తాయిఅంతే
వాళ్ళు మార్క్స్ కోసమే చదివిపిస్తారు తప్పు పప్పించి మళ్ళా సొసైటీలో ఎలా బతకాలి ఏంటి తర్వాత అది ఎలా యూజ్ అవుతుంది అది ఏ ఉండదు ఇప్పుడు ఆన్సర్ బట్టి పెట్టినా ఆన్సర్ రాసి
అదే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంత ఏమి ఉండదు కానీ ప్రైవేట్ స్కూల్స్ అయితే బాగా ఇంకా అసలు మా మొత్తం ప్రైవేట్ స్కూల్లో అయితే ఇది గవర్నమెంట్ స్కూల్ లో ఉన్నట్టు అనిపించేది నాకు ఎందుకు
అంటే మార్క్స్ రావాలి వాళ్ళ స్కూల్ కి ఒక నేమ్ రావాలని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తారు
క్లాసులు తీసుకుంటారు వాళ్లే
ట్యూషన్స్ అని ఎక్స్
ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తారు పాపం వాళ్ళ కొ కొన్ని స్కూల్స్ లో అయితే
అవును అక్కడే ఉండాలి అక్కడే చదువు వాలి మార్నింగ్ క్లాస్లే స్టడీ అవర్స్ మళ్ళీ స్కూల్ అయిపోయినాక మళ్ళీ స్టడీ అవర్స్ వాళ్ళ కొంచెం బ్రేక్ ఇవ్వాలి
కానీ ఎంత అట్లా చేసినా కూడా పిల్లలకు అసలు ఇంట్రెస్ట్ లేంది అసలు వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు
వాళ్ళకి ఇంకా స్ట్రెస్ అయిపోయి ఇంకా చదవలేరు అట్లా చే తే
కాని అసలు న్యూస్ వింటేనే భయం అయిత కో కొంతమంది పిల్లయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటుర్రు అసలు
ఇట్లా అని చెప్పేసి ఆ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు ఇంట్లా ఆ టార్చర్ ఈ టార్చర్ అవన్నీ వాళ్ళు భరించలేక పాపం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పుడు హాస్టల్స్ లో ఉంటారు కొంతమంది ఇంకా
అదే కొన్ని స్కూల్స్ లో ఇట్లా అంటే ఇప్పుడు కొంతమంది మంచి చదువుతారు కొంతమంది ఇట్లా కొంచెం అంటే స్లోలర్నెస్ ఉంటారు కొంతమంది వాళ్ళు ఇగ అందరు ఫస్ట్ వచ్చినట్టు వాళ్ళు కూడా ఫస్ట్ రాలేరు కొంద కొందరు టీచర్స్ అంటా కొన్ని కొన్ని ఇట్లా ప్రవేట్ ఇన్స్ ట్యూషన్ లో ఏంటారు ఇట్లా ఫోర్స్ చేస్తున్నారట నువ్వు ఏం చదువు నువ్వు చెయ్యవు నువ్వు చదవాలి కంపల్సరీ అంటే వాళ్ళని టార్గెట్ చేసినట్టు చేస్తుంటే పాపం వాళ్ళు అసలు అసలు ఆ ప్రెజర్ ని అవన్నీ తట్టుకోలేక అసలు సూసైడ్ చేసుకుంటురట
వాళ్ళు కూడా చదువుతారు కానీ వాళ్ళకి కొంచెం టైం పడతాయి ఇంకా అందరు సేమ్ ఉండలేరు కదా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎక్కువ ఉంటారు అంతే
ఉహు అంతే అండి ఇక్కడైనా అంతేగాని వాళ్ళం పిల్లల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా మనం ఎంత బట్టి వాట్టించిన ఏం చేసినకుడా పిల్లలకు మైండ్ ఎక్కుతానే కదా వాళ్ళు చదవగలరు
వాళ్ళు ఇష్టంతో చదవలే కానీ కష్టంతో వాళ్ళని చదిపిస్త ఎమ్ రాదు విలా కొట్టడం తిట్టడం
హు అవునండి కానీ అందరు అట్లా
వాళ్ళ గుర్తుంటది ఆ మంచిగా రాస్తరు ఎగ్జామ్ చు చాలా మంది ఇగ ఎగ్జామ్స్ అంటేనే భయపడిపోతారు
అవును పిల్లలు ఎగ్జామ్స్ అంటనే టెన్షన్ పెట్టుకొని మో మోత్తం టెన్షన్ టెన్షన్ కళ్ళు తిరగడం ఏమో చేయడం సరిగా తినరు చదువుతా ఉంటారు టూవెల్ వరకు కానీ వాళ్ళక్ మళ్ళీ మా ఎగ్జామ్ ఎల్లా రాస్ నాంటే నేను బాగా రాయలేదు ఈ క్వశ్చన్ రాలే ఆ అట్లనే చేప్తా ఉంటారు చదవడమైతే
అంతా నైట్ అవుట్ చేసి చదివినా కూడా వేస్ట్ అది మంచిగా తిని మంచి మంచిగా పడుకొని ఒక జస్ట్ రివిజన్ చేసుకొని పోవాలంతే అరే నేను ఇది చదివలే అది చదవాలే అని ఎగ్జామ్ దవలే టెన్షన్ పడి పడి బుకులు తిరిగేస్తే ఏమ్మ్ రాదు
అంతేండి మనం అసలు ఎగ్జామ్స్ ముందాసల్ చెప్పాలంటే వన్ టూ డేస్ నుంచి అసలు అంటే చదవకూడదు మంచిగా రిలాక్స్గా మంచిగుండి అంటే చదవాలి గాని మరి అంత్
అంటే కొత్తయేమ్ చదవద్దు జస్ట్ పాతై చదివిన గాని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసు కుంటే అంతే మళ్ళీ కొత్త అవుతే అరేను ఇది చదవలేదు అది చదవలేదు అని చెప్పి
అవునండి కొంతమంది పిల్లలైతే ఇంకా స్కూల్ ఏళ్లినాక కూడా ఈ బుక్స్ తీసుకెళ్తారు ఎగ్జామ్ముందు ఇది అది అని చూస్తారు ఇప్పుడు వేరేటమోచ్చి నేను ఇది చదివిన నువు ఈజాధ్వలేద అయ్యో అదిదానేసరికి మళ్ళీ ఆ టెన్షన్ ఎక్కువైపోయి ఉన్నాయి కూడా వాళ్ళు మర్చు
అవును మళ్ళా సరిగా గుర్తురావు టైంకి చదివినై కూడా
ఆఆ మరి మీరు సాఫ్ట్వేర్ ప్రిపేర్ అవుతున్నారా మరి అన్ని నేర్చుకున్నారండి స్కిల్స్ మీక కు
హా నేర్చుకున్నా ఇంటర్వ్యూక్ అటెండ్ అవ్వాలి
అవునా అంటే ఎట్లాంటి ఇప్పుడుకు ఆ ఎప్పుడైనా ఏళ్లిందా ఇంటర్వ్యూ కు
హా ఏళ్లినం రిట్ రిటర్న్ టెస్ట్లు పెట్టారు ఇంటర్వ్యూకి ఇదే ఫస్ట్ టైం ఏళ్ళాలి ఇంటర్వ్యూ ఉంటదని చెప్పింది మా ఫ్రెండు సో వెళ్ళిరావాలి ఇంకా
మంచిగా ప్రిపేర్ అవ్వండి మరి అంటే మీకన్నీ వచ్చా ఆల్రెడీ ఇట్లా జావా వాయమో సీ ప్లేస్ ప్లేస్ ఏమేమో
ఆ అవన్నీ నేర్చుకున్నాను సి సి ప్లస్ ప్లస్ జావా ఇవి నేర్చుకున్నాను నేన్ కంప్యూటర్ నేర్చుకున్నాను
అవునా మరి మీకు ఓన్గా ల్యాప్టాప్ ఉందా వాళ్ళిస్తమణి చేపిరా అక్కడ
ఆ హా నాకు ల్యాప్టాప్ ఉంది ఎవరి ల్యాప్టాప్ వాళ్లే తెచ్చుకోవాలి అన్నారు మరి ఇక్కడ లోకల్ లోకల్ కాబట్టి ఈ ఈ ల్యాప్టాప్లు ఇవ్వరు అక్కడ సిటీలో అయితే వాళ్లే ఇస్తారు
నంటే ప్రెషర్ ఉంటది కానీ ఒక్కొక్కసారి ఇట్లా ఏం వర్క్ కూడా ఉండదు అన్నట్టు విన్నాను సాఫ్ట్వేర్లో ఆ నిజమేనా
ఆ అవును అంటే ప్రాజెక్ట్స్ లేకపోతే వర్క్ ఏముండదాన్మాట కోన్ రోజులు
ఆ ఇప్పుడు హైద్రాబాదలో ఇటు సిటీలలో కూడా ఇప్పుడు చాలా మంది ఇట్లా అమెజాను ఫ్లిప్కార్ట్ అట్లాంటి పెద్ద పెద్ద ఏమో కంపెనీస్ ఉంటాయంట కదా మరి అందరి ఉంద్యోగుల్ని ఇట్ల సాఫ్ట్వేర్లు వాళ్ళని తీసేస్తురు
అవును హు లే ఆఫ్ చేస్తారంట అే ప్రాజెక్ట్స్ ఏం లేకపోతే తీసేస్తా అన్నట్టు అందుకే ప్రైవేట్ లో అంత మన సెక్యూరిటీ ఉండదు
సరే మరి బాయండి
ఆ ఓకే బాయ్